హాయ్ అండి
ఆ హాయ్ హాయ్ అండి
బాగున్నారా
ఆ బాగా బాగనే వున్నాం ఏం చేస్తున్నారు
ఏం లేదండి
ఆ ఇతే టూరిస్ట్ ఇక్కడ మేము మా ఊర్లో కాని మీకు బాగా ఇష్టమైన టూరిస్ట్ ప్లేసెస్ మాట్లాడుతున్నాయి ఈరోజు
హా ఒకే
అంటే మోస్ట్ సూటబుల్ బాగా ఇష్టపడేది ఎక్కువగా
ఎక్కువగా ఇష్టపడేది హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ సైడు అటు నుంచి ఒక లొకేషన్ బాగుంటుంది
కేబల్ బిడ్జి
కేబుల్ బ్రిడ్జ్ అంటే మనం జూబ్లీ హిల్స్ నుంచి వచ్చి ఇవి ఒక ఫ్లైఓవర్ తీసుకొని వెళ్తే వస్తుంది అక్కడ నుంచి కేబుల్ బ్రిడ్జ్ నుంచి హైటెక్ సిటీ వైపు చూస్తే మైక్రోసాఫ్ట్ అవి మొత్తం మైండ్ స్పేస్ అన్నీ కంపెనీస్ ఉంటాయి ఆడ ఆడ నుంచి ఆడ కొంచెం లొకేషన్ బాగుంటుంది టూరిస్ట్ ప్లేస్ లెక్క మళ్ళీ ఆడ నెక్స్ట్ నెక్స్ట్ సిటీ అని ఉంటుంది
అమెజాన్ అమెజాన్ కొత్తగా పెట్టారుగా
ఆ అది కూడా ఉన్నది కానీ అది అక్కడి నుంచి కనపడదు అక్కడి నుంచి కనపడదు కియా కూడా ఉంటది
ఆ కియా
ఆ ఐ కయా ఐకయా ఉంటుంది
ఆ ఐక్య అంటే ఇప్పుడు అదర్స్ అంటే కంట్రీస్ నుంచి దాంట్లో
యా హ అ ఐకియా ఆడ మనకి ఏమేమి ప్రొడక్ట్స్ కావాలో అన్నీ ఉంటాయి
అంటే ఓల్డ్ క్లాస్ అది
ఓట్ క్లాస్ అని కాదు ఇది మనం ఇంట్లో ఫర్నిచర్ అయినా ఏదైనా ఎనీథింగ్ ఇంట్లో మన ఇంట్లో ఏమేమి సామాన్లు ఉంటాయో అన్నీ ఉంటాయి ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ ఆడ అవైలబుల్ ఉంటుంది
కాస్ట్ ఎంత ఉంటది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి దగ్గరగా ఉంటదా లేకపోతే హై రిచ్ ఫ్యామిలీస్ కు దగ్గరగా ఉంటదా
మిడిల్ క్లాస్ దగ్గరే ఉంటుంది మరీ హై అంతా కాదు మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ బడ్జెట్ దగ్గరనే ఉంటుంది డిపెండ్స్ ఆన్ అవర్ క క్వాలిటీలోనే ఉంటుంది అది కూడా
డిపెండ్స్ ఆన్ క్వాలిటీ
ఆ
క్వాలిటీ మెయిన్ కదా క్వాలిటీ బాగుంటే ఆ పర్సన్స్ అట్రాక్ట్ అవుతారు ఆ ఆల్ ఇండియా నుంచి దాదాపు హైదరాబాద్ అంటే బాగా ఇష్టపడిన వాళ్ళు ఉండరు ఇంకా మీకు బాగా ఇష్టం మత్త పైన ప్లేసు ఎక్కడ ఉన్నాయి
అటు నుంచి ట్యాంగ్ వన్ సైడ్ ట్యాంగ్ వన్ సైడ్ వెళ్తే మన సెక్రటరియేట్ ఉంటది ఇ తెలంగాణ కేసీఆర్ కట్టిచ్చిన సెక్రటరీ ఉంటది పెద్దగా ఆ లొకేషన్ చాలా మంచిగా ఉంటాది లైటింగ్స్ అండ్ కలరు నైట్ టైం ఇంకా వ్యూ బాగుంటుంది అండ్ ఆడ నుంచే అంబేద్కర్ స్టాచ్యూ ఉంటది పెద్దగా చాలా అండ్ అటునుంచే మళ్ళీ ఒక ఒక వాటర్ పార్క్ ఉంటది లోపల వెళ్ళాల అటు నుంచే ఒక సర్కిల్ వైపు వెళ్తే ఆ వాటర్ పార్క్ ఉంటది ఆడ జల్వి ఆర్ అని అండ్ ఆడనే మన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంటది పెద్దగా మంచిగా అండ్ వాటర హా మళ్ళీ వాటర్ మధ్యలో ఇది బుద్ధుడు బొమ్మ ఉంటది అక్కడ నుంచి మనం టింగ్ చేసుకుంటూ ఆడ కూడా వెళ్ళచ్చు మనం అండ్ ఆ నైట్ టైం లొకేషన్ ఆ లైట్స్ అండ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ హ బోట్ టింగ్ బోటింగ్ ఉంటది ట్యాంక్ బండ్ లో
అయితే ఇంక చార్మినార్ కూడ బాగుంటది కదా?
హా చార్మినార్ కూడ బాగుంటది, ఆడ ఫేమస్ ఎక్కువ బ్యాంగిల్స్.
చార్మినార్ల బాన్ బ్యాంగిల్స్ బాగా, లేడీస్ బాగా ఎట్ట క్కడ కిళ్లి షాప్ ఎం చేస్తరు, కొంచెం ఆహ్లాద్ ల్లగుంటది ఆ క్కడ ఏరియా
ఆడ ఎక్కువ అట్రాక్ట్, ఆడ ఎక్కువ అట్రాక్ట్ అయ్యే ప్లే ఏన్ ఏంటంటే చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ శారీస్. దానికోసం లేడీస్ ఎక్కువ ఎళ్తరు.
చీపెస్ట్ సారీస్ అయి, అక్కడ దొరుకుతయి దాదాపు.
హా, యా చీపెస్ట్గా దొరుకుతది ఆడ. హోల్సేల్లో దొరుకుతది మనకి.
ఇప్పుడు మొన్న రంజాన్ పండుగ జరిగింది వాళ్ళ ముస్లిమ్స్ వాళ్ళది చార్మినార్ సైడ్, అక్కడగా సంస్కృతి ఎట్లుంటది? వాళ్ళ కల్చరు మామూలుగా అంటే, అందరు లెక్క డిఫరెంట్ ఉంటదా? లేకపోతే వాళ్ళు వేరేగుంటరా?
అందర్ అందరితో పాటు సేమ్ ఉంటరు, వాళ్ళు కూడా రోజా ఉంటరు, వాళ్ళ దాంట్లో ఉంటదది రోజా అని. వాళ్ళు కూడా సేమ్ అట్లాన్ అనే వాళ్ళు అన్ని పాటిస్తారు, ఈ ఒక టైమింగ్ ఉంటది, మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఏం వాటర్ కూడా ముట్టుకోకూడదు.
ఉమ్ అదే అదే చేస్తరు, ఆ
ఆ ఎవర్ ఇగా త్రీ టైమ్స్ నమా నమాజ్ చేయాలే. ఫైవ్ తర్వాతనే తినాలి వాళ్ళు ఎప్పుడైనా, ఏదైనా తినొచ్చు దాని తర్వాత. అప్పటి వరకు వాటర్ కూడా ముట్కోకూడదు.
ఎర్లీ మార్నింగ్ ఫైవ్, ఎర్లీ మార్నింగ్ ఫై ఫైవ్ నుంచి మొన్న నైట్ ఫైవ్ వరకు, సాయంత్రం ఫైవ్ వరకు ఏం ముట్ పోకూడదు.
ఏం ముట్టుకోకూడదు.
అంటే వాళ్ళు కొంచెం నిష్టగా చేసే ఫార్టీ ఫైవ్ డేస్, చాలా ఎఫెక్టివ్ ఉంటది. దాని వల్ల బాడ్ బాడి ఫిట్నెస్గుంటది. ప్లస్ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడ ఉండవంట.
హా, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడ ఉండవు.
ఇప్పుడు మనకు బిర్లా మందిర్, బిర్లా మందిర్ లో డైనోసర్స్ ఉన్నయి. అంటే డైనోసర్స్ ఎక్విప్మెంట్స్ ఉం పెట్టారు. అవి దాదాపు ఇప్పుడు అందుబాటులొ ఉన్నయా మరి?
హా ఇప్ ఇప్పుడు అంటే అంత లేవు గనీ, నార్మల్గ ఉన్నాయి ఇప్పుడు. అంత లేవు, బిర్లా మందిర్ బిర్ బిర్లా మందిర్ కూడ మన సెక్రటెరియట్ పక్కన్నే, తెలంగాణ సెక్రటెరియట్ పక్కన్నె. అది కూడ ఆన్నే ఉంట్ టది అది కూడ చాలా బాగుంటది లొకేషను.
మీకు బాగచేసి ఇష్టపడేది ఏరియా. బాగా మోస్ట్ లైక్ చేసే ఏరియా. బంజారా హిల్స్ ఎందుకు అట్లా బంజార్ హిల్స్ ఇప్పుడు మనం దాని వల్లా మీకు ఎట్లా అనిపిస్తది.
అడా కొంచెం పీస్ఫుల్గా ఉంటది. ఏందంటే సైలెన్స్ కొంచెం మెయింటైన్ మెయింటెన్స్ ఉంటది. ఏందంటే మన ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉంటదిగా చారుమినార్ అట్లాంటి ప్లేసెస్ ఉంటయిగా ఆడ ఎనీ టైమ్ సౌండ్ వస్తనే ఉంటది. చాలా పీస్ఫుల్గా ఉండదు. ట్రాఫిక్ ఫుల్గా ఫాస్ట్ మూవింగ్ ఉండాలె. ఒక్కస ఒక్క సెకండ్ నువ్వు పక్కన అంటే మీరు పక్కన ఆగినా అది మనం వెనక నుంచి హారన్ కొడుతనే ఉంటరు. అదే మనం బంజారా హిల్స్ సైడ్, జూబ్లీ హిల్స్ సైడ్ అంతా ఎట్లాంటుందంటే కొంచెం పీస్ఫుల్గా గల్లీస్, రోడ్స్ అన్నీ మంచిగా ఓపెన్గా ఉంటయి. నీకు మంచిగా మంచిగా వెళ్ళి పీస్ఫుల్గా వెళ్ళి పీస్ఫుల్గా రావచ్చు. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతది ఆడ. ఆయన ఆడ టెంపుల్స్ ఉంటయి. అది బంజారా హిల్స్ అంటే కొంచెం ఎత్తైన ప్లేస్ కదా, సో ఆడ రోడ్లు కూడా మంచిగనే ఉంటాయి అన్నీ అండ్ ఆడకు ఏందంటే ఎక్కువ మంది రిచ్ పీపుల్స్ ఉంటారు ఆడ.
బంజారా హిల్స్ బాగా రిచ్ పీపుల్స్ ఉంటరు. అయితే బం హైదరాబాద్ అనేది మనకు బాగా అత్యంత ఇష్టపడే ఇండియాలో ఇష్టపడే నగరాల్లో ఒకటి హైదరాబాదు. ఈ హైదరాబాద్ లో వాళ్ళు అదర్ కంట్రీస్ నుం చి వస్తరు అదర్ కంట్రీస్, అదర్ స్టేట్స్ నుంచి కూడా మన హైదరాబాద్ లో
జాబ్ చేయడానికి వస్తరు.
ఏం చెస్తుర్రు.
యా
ఇండస్ట్రీ అందరికి అందుబాటులో ఉండడము.
ఆ
జాపర్ ప కట్టుకోవడంలో హైదరాబాద్ అనేది నెంబర్ వన్ ప్లేస్ లో ఉందన్న నా ఉద్దేశం. అసలు హైదరాబాద్ లో అట్లాంటి ఇండస్ట్రీసు బీకు
లాస్ట్ లాస్ట్ ఒక ఒక మాట లాస్ట్ ఒక టూ థౌసండ్ ట్వంటీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మన హైదరాబాద్లో ఒక ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఐటీ జాబ్స్ వచ్చినయి. బికాస్ ఆఫ్ పాస్ట్ గవర్నమెంట్. ఫా మన ఇండియాలో ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఐటి ఆ హ ఇప్పుడున్న గవర్నమెంట్ కాకుండా గత గవర్నమెంట్ ఫ ట్వంటీ ఫోర్ లాక్ స్ ప్రైవేట్ జాబ్స్ ఇచ్చింది. యా అండ్ ఇప్పుడు మన గూగుల్ దీ సెకండ్ లార్జెస్ ట్ ఇది హబ్బు కూడా ఈన్నె హైదరాబాద్ లోనె బిల్డ్ అయితుంది ఇంక కన్స్ట్రక్షన్ లోనే ఉన్నది అది కూడా హ టీ హాబ్ యా టీ హాబ్ కూడా ఆనే ఉన్నది హైటెక్ సిటీలో అది మళ్ళీ కా నీలోఫర్ అని పెద్ద ఒక ఫేమస్ కేఫ్ అది ఆడ చాలా మంచిగా ఉంటది దాని వన్ వన్ మంత్ రెంటే ఫా థర్టీ ఫోర్ లాక్స్ అంటా అది అండ్ వన్ మంత్ రెంట్ యా రిచ్
తాజ్ హోటల్ కూడా బాగానే కాస్ట్ ఉంటది
అహా తాజ్ హోటల్ బానే ఉంటది అండ్ ఆడ ఏందంటే మనం ఆడ లెవెల్ ఆడ లెవెల్స్ కూడా చూపిస్తారు వాళ్ళు ఎట్లా అంటే మీ ఒక టూ కింద సైడ్ ఒకటి ఉంటది ఫస్ట్ ఫ్లోర్ ఒకటి ఉంటది మీరు కింద సైడ్కి టీ తాగితే సెవెంటీ రూ పీస్ అదే మీరు ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళి తాగితే మీకు కొంచెం ఇంకా ఫ్రీగా ఉంటది కానీ వన్ వన్ ట్వంటీ రూపీస్
అంటే అక్కడ నుంచి అక్కడ ఒక డిఫరెన్స్ ఉంటది ఈ డిఫరెన్స్ ఉండడానికి కారణం అసలు అంటే అక్కడేమన్నా వాతావరణం బాగుంటదా లేకపోతే మీరు ఏమన్నా
సేమ్ ఉంటది కానీ అడ ఏందంటే కొంచెం బిజినెస్ మీటింగ్ మీకు పీస్ఫుల్గా కావాలంటే పైన సైడ్ వెళ్తే ఇప్పుడు సెవంటీ రూపీస్ కే ఇగ వచ్చేస్తుంది గా సేమ్ కాఫీ సేమ్ టీ అనేది చూసి కిందనే ఉంటారు మ్యాక్సిమం మెంబర్స్
అందరు అందరు దాదాపు ఇక్కడే కొంతమంది బాగా ఇష్టపడేది ఏందంటే కొన్ని పీస్ఫుల్ మైండ్ లోనే
యా
చేయాలని చూసు ఆ తాజ్ హోట ల్ కూడా బాగానే ఉంటది కదా
ఆ తాజ్ హోటల్ బాగుంటది తాజ్ కృష్ ణ బావుంటది. తాజ్, దెక్కన్ కూడా అండ్ జి వి కె జి వి కె వన్ మాల్ ఉంటది చాలా బావుంటది ఆడ మీకు కావాలిసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయిన, ఏదైన గేమ్స్ అయిన ప్రతి ఒకటి ఉంటది ఆడ చ మన కిడ్స్ చిన్నపిల్లలు వెళ్ళినా ఆడ గేమ్స్ ఉంటాయి అండ్ సిటీ సెంటరు సిటీ సిటి సెంటర్లో ఫోర్త్ ఫ్లోర్లో వెళ్తే మొ మొత్తం గేమ్సే ఉంటాయి మొత్తం ఒక కార్డు ఇస్తారు మనకి రిచార్జ్ చేసి మనం అమౌంట్ ఇస్తే ఆ రీచార్జ్ అమౌంట్ ఎంత ఉన్నదో మనం ప్రతి ఒక్క గేమ్ ఆడొచ్చు ఆడ చాలా బాగుంటది అది మే పర్సనల్లీ నేను కూడా ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ చేసిన అది చిన్నప్పుడు
మొన్న రీసెంట్ గా మిస్ వరల్డ్ పోటీలు పెట్టారట్టుంది హైదరాబాద్లో
ఆ పెట్టారు చార్మినార్ దగ్గర
ఆ అంటే అన్నీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వచ్చేటప్పుడే అవన్నీ అరేంజ్ చేసారా లేకపోతే మన సిటీ స్టాండర్డ్ బట్టి పెట్టారా ఏవనా.
కాదు వాళ్ళు మన గవర్నమెంటే వాళ్ళకి ముందు నుంచే ప్రొవైడ్ చేసిండ్రు అన్ని లొకేషన్స్ బట్ చార్మినార్ ఇక మన హైదరాబాద్కి మెయిన్ పిల్లర్ ఎట్లా అంటే చార్మినార్ ఉన్నది. ఎక్కువ టూరిస్ట్ ప్లేసు సో చార్మినార్ జూడడానికి ఎ క్కువ టూరిస్ టొస్సారని అట్రాక్ట్ అవ్వాలన్ అట్లా ఆడనే చార్మినార్ సరౌండింగ్ ఒక రౌండ్ తిప్పించుండ్రు
ఓకే ఓకే థ్యాంక్ యూ అండి మరి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఓకే థ్యాంక్ యూ